హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నారండి
ఏ మలేగ నమ్మ మీరెం చెస్తార్
మేమేం చేస్తాలేమండి చదువుకుంటానము ఎల్లుండి ఎగ్జామ్ ఉంది పరీక్ష
అయ్యో అవునా ఏం ఎగ్జామ్
అంటే ఒక సెంటర్ కి పొయ్యి రాయాలన్నమాట ఉద్యోగం సంబంధించినవి
ఆహా ఎమ్ ఉద్యోగం
సాఫ్ట్వేర్ సంబంధించిందండి అంటే బీటెక్ చదివినాక ఒక ఎగ్జామ్స్ ఉంటాయ అన్నమాట ఉద్యోగం కోసం అవి ఇవి రాయాలన్నమాట ఏవి ఏవి ఎగ్జామ్స్ పడితే ఆ ఎగ్జామ్స్ రాస్తాం ఏదైనా ఒకటి తగ్గలేకపోతుందా అని
ఆహా మంచిగా నేర్చుకున్నావా మరి అన్ని
ఆ నేర్చుకుంటున్నా అండి పొద్దున ఐదింటికి లేసిన ఒకటేమో ఇంకొకటి ఏదో అప్లై చెయ్యాలంటే అది కూడా అప్లై చేసినా అనమాట గవర్నమెంట్ గ్రూప్ ఎగ్జామ్స్ తెలుసా అండి మీకు
ఆ తెలుసు తెలుసు
అంటే కా కానిస్టేబుల్ అవి ఇవి అంటారు కదా వాటి కోసం ముందే ఒకటి మన తెలంగాణ వాళ్ళు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిరు అనమాట అందులో మనం అన్ని సర్టిఫికెట్లు పెట్టి ముందే పెట్టుకున్నాం అనుకోండి డైరెక్ట్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు నోటిఫికేషన్లు ఏమ్మటే రాసుకోవచ్చు ఎగ్జామ్స్ ఇగా
ఆహా మనం ఇట్లా జి
కోవాలన్నమాట మన టెన్త్ డీటెయిల్స్ మన ఏడో తరగతి ఆరో తరగతి ఎక్కడ చదివినాయి అవన్నీ చేసినా ఈరోజు
ఓహో ఉద్యోగం సం అప్లికేషన్ అవసరం లే ఇగ అందులో పెడితే
ఆ అందులో ఒక నెంబర్ ఇస్తాడు ఆ ఒక్క నెంబర్ కొడితే మీ అన్ని డీటెయిల్స్ అలా ఉన్నాయి కాబట్టి ఇందులోకి డంప్ అయిపోతాయి అనమాట ఒక్క నెంబర్ ఇక మనం ముందే అందులో ఒక స్టోర్ ఒ కి గిన్ ఒక బా అంటే వెబ్సైట్ లో పెడుతున్నాం అనమాట మన డీటెయిల్స్ అన్ని తెలంగాణ వాళ్ళు ఒకటి కొత్తగా తయారుచేసిరు ఇట్లా
అంటే ద అదేమన్నా వెబ్సైట్ అన్నట
ఆ అవునండి అయితే తెలంగాణకి ఓటీఆర్ అని ఒకటి అంటే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ లాగా ఇప్పుడు మనం అందులో నుంచి మనం తీసేరాదు మళ్ళా డేటాని డిలీట్ జెయరాదు మళ్ళీ ఎడిట్ గూడ జేయరాదున్నమాట ఒ ఒకసారి మనం ఎడిట్ జేసినాం అంటే
ఆహా అంటే అందులో పెడితే మనకి ఏం ప్రాబ్లం ఏం
ఏం గాదది తెలంగాణ వాళ్ళే పెద్ద అందరు అసలు మన ఒక్కరం గాదు కదండి ఎంత మంది గ్రూప్స్ రాస్తరు అసలు మన తెలంగాణ వాళ్లకి మన ఉద్యోగాలు దగ్గర దగ్గర మన ది జిల్లా వాళ్ళకు ఉంటే ఇస్తరు అన్నమాట అందుల ఇవి మీరు అప్లై మీరు అప్లై చేస్ ప్రతిసారి అప్లై చేసినప్పుడు ఇదంతా జేయాలంటే కష్టం కదాండి అన్ని కావాలి కాయితాలు ఒర్ ఒరిజినల్స్ అవి ఇవి ఒక్కసారే ముందే జేసినాం అను పోనీ పది అప్లికేషన్ లైన ఒక్కసారి చేసుకోవచ్చు గదా వెంటనే
ఆ వెంటనే జేసుకోవచ్చు మళ్ళీ ఇందులో పోస్ట్ పడ్డదా అందులో పోస్ట్ పడ్డదా అని వెత్
తెలుస్తది ఇందులో ఇందులో తెలుస్తది మనం ఆల్రెడీ రిజిస్ట ర్ అయితున్నాం గాబట్టి ఇందుల
ఆ ఇదే అయి బావుంది అసలు
మంచిగా తెలంగాణ వాళ్ళు మంచి కనిపెట్టి రండి అసలు మంచి మంచి ఒక మంచి పని చేసిరంటే మా ఉద్యోగాల వాళ్ళకి ఇది ఒకటి ప్రతిసారి జేయాలంటే గంటలు రెండు గంటలు పడుతుందండి ఏది ఏది అప్లై చేయాలన్నా చదువుకున్న దానికంటే ఈ అప్లై చేయడానికి టైం ఎక్కువ పడుతది మాకు
మళ్ళీ ఏదైన్నా ఒక జిరాక్స్ కాపీ తక్కున్నా తీసుకు
అవును మళ్ళీ అది వందరు వంద సైజే ఉండాలి వెయ్యి సైజు తక్కువ ఉండాలి అన్నీ ఒక్కొక్కటి కండిషన్లు పెడతదండి అస్సలే అవిగా గంటలు గంటలు అయితది ఒక ఉద్యోగంకి అప్లై చేయాలంటే
ఆ ఆ ఈ యాప్ వల్ల మీకు కొంచెం తొందరగా అయితంది
ఆ ఇప్పుడు ఆ రేపు ఎల్లుండి వరకే ఉందన్నమాట మాకు అది లాస్ట్ ఇంగా చేస్తా. మీగా అయితే ఇలా పొద్దున లేవంగానే చేసినాండి. అది ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు అయింది.
ఆ రెండు గంటలు పట్టిందా.
ఆ కానీ ఒక్కసారి చేసుకుంటే పది సార్కైనా కాదు. వంద సార్లకైనా ఉపయోగం అన్నమాట ఇగ నాకు
ఆ ఇక నీకు జాబ్ వచ్చే వరకు ట్రై చేసు
ఆ అందులో చూసుకోవచ్చు. ఆ ఎందుకంటే నా అన్ని సర్టిఫికేట్ అలా పెట్టినా అనమాట. ఏం కాదు భరోసా
మనం ఇప్పుడు ఏదైనా చిన్న జాబ్ చేసుకుంటా ఇట్లా పెద్ద పెద్ద జాబ్స్ రాసుకోవచ్చా.
ఆ చెయొచ్చు అండి. ఇప్పుడు నేను నాకు ఒకవేళ ఉద్యోగం వచ్చింది అనుకోండి మళ్ళీ నేను ఐదు సంవత్సరాలు పిహెచ్డి చదవచ్చు. అనమాట ఇప్పుడు నేను ఎ టెక్ వరకి చదివినాను అనమాట ఇప్పుడు మధ్యలో ఉద్యోగం కోసం వెతుకుతున్నా ఉద్యోగం వచ్చినాక మళ్ళీ చదువుకోవచ్చు ఐదు సంవత్సరాలు.
అ
ఆ మన పేరు మంచిగా బల్కుబడలు. పెద్దగా పేరు రావాలంటే మన పేరు మీదల డాక్టర్ అని అట్ ఇట్లా పేరు రావాలంటే, చదవాలన్నమాట ఇంకా ఎక్కువ
ఎక్కువ చదవాలి. అంటే ఈ చిన్న ఉద్యోగం చేసుకుంటా కూడా చదువు కంటిన్యూ చేసుకోవచ్చా.
ఆ చేసుకోవచ్చు. అండి తప్పులేదు చదువు ఎప్పుడైనా మనకి తిండి పెడతదండి. చదువే మన కాడ పైసలు ఉన్నా లేకపోయినా ఏం కాదండి చేస్తూనే ఉండాలి ఏదో ఒక ప్రయత్నం మనది
అయితే మాకు తెలిసినామే పాపం జాబ్ రాలేదు చిన్న పోస్ట్ లో చేతంది. కానీ ఆమెకు పెద్ద పెద్ద చేయాలంట కానీ వెబ్సైట్ ఉందని మాకు తెలియదుండి నేను ఆమెకు చెప్తా.
ఆ ఏము ఆ గు అంటే దాని గురించి మళ్ళీ అడగ అడిగినా కూడా నేను చెప్తా అన్నమాట. నేను ఈ రోజే చేసినా కాబట్టి అది మంచిగానే ఉందండి. తెలంగాణ వాళ్ళలకు మాత్రం రేవంత్ రెడ్డి మంచిగా పెట్టిండు. మన సీఎం
అయితే నేను ఆమెకు మీ నెంబర్ ఇస్తాను మీరు కొంచెం ఆమెకు డీటెయిల్స్ చెప్తా. స్తర అండి.
వస్తా అండి ఇప్పుడు ఏముందండి గ్రూప్లలో ఎంత మంది రాస్తారు. ప్రతిసారి గ్రూప్ ఏ అని గ్రూప్ బి అని గ్రూప్ సి అని అని అల్గిటికైనా పనికి వస్తది అనమాట అందులో వచ్చిన వాళ్ళేకైనా వస్తాయి.
ఆ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు కూడా ఇందులో రాసు
ఆ అవునండి మరి నాది సాఫ్ వేరే అండి గవర్నమెంట్ కి కూడా అంటే ప్రయత్నించవచ్చు. ఒకవేళ నాకు అది తగులుతదో ఏది తగులుతుదో తెలియదు కదండి నాకు ఏ రాసి పెడితే అదే
ఆ అదే మరి అది చేసుకుంటే చేయద్దేమో అని నేను అనుకుంటాన.
ఆ కాదు కాదండి మీరు అనుకున్నది తప్పండి.
చదువు కంటిన్యూ చేసుకోవచ్చు. ఉద్యోగానికి కూడా ట్రై చేయొచ్చు.
ఆ చెయ్యచ్చు. చండి.
ఉం
ఇది మంచి అని ఆ తిన్నామండి. ఏ
ఇవాళ ఏం కర్రీ వండిళ్లు
ఇయ్యాల పుది పుదీనా పచ్చడా మీరు
మేము కాకరకాయ పులుసు పాలకూర
ఆ కాకరకాయ తింటారా అండి మరి మీ ఇంట్లో
అందుకే పాలకూర వండిన అది తినేటోళ్ళు అది తింటారు తిననోళ్ళు ఇది తిం
అవునా మా ఇంట్లో అసలు కాకరకాయ మేము ఎవ్వరం తినమండి మా నాన్నకి పసుపేసి మొత్తం అంతా చేదంత పోతేనే తింటారు అన్నమాట మా ఇంట్లో
ఎంత పసుపేసి పిసికిిన గాని చేదు మాత్రం పోదు
ఆ అవునండి అసలు అది నా కదువు తినాలంటే భయం అయితది
ఆ కాకరకాయ ఆరోగ్యానికి మంచిది కదా అందు కే ఇగ వీక్ వన్ మంత్కి ఒకసారి నెల రోజులలకు ఒకసారి తింటే బాగుంటాయి మరీ ఇట్లా డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి అందులో
అవునా
ఉమ్ మీ నాన్నగారు మీ అమ్మగారు తింటారు పోవచ్చు నువ్వు తిన పోవచ్చు
ఎటైనా పోతున్నారా అండి లైక్ ఎందుకంటే ఈ ఈ మధ్య కాలంలో ఎటైనా వెళ్దాం అనుకుంటున్నారా
ఇయ్యా ఎండాకాలం సెలవులు వస్తే ఇక బయటికి వెళ్ళాలి అప్పుడంటే ఇంకా. పిల్లలు స్కూల్ బిజీగా ఉంటాది కొంచం వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతే ఫ్రీగా ఉంటారు కదా.
అవునండి అది కూడా కరెక్టే మా మేము కూడా ఎండ. కాలం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అండి మాకు సెలవులు వచ్చినప్పుడు.
అవున అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా మీరు.
వెళ్తామండి చాలా బాగుంటాది అక్కడ అసలు వాతావరణమైన వర్షాలు ఉంటాయి మంచి ఎండా కూడా అనిపియ్యదు అనమాట ఎంత చల్లగా ఉంటాది తెలుసా అండి గుడ్చి ఐనా కూడా.
కానీ సిటీలా కన్నా పల్లెటూర్ల వాతావరణమే చల్లగ ఉం
అవున అవునండి అసలు అక్కడ నాకు నచ్చిం. కదా అనమాట మా ఇంట్లోనైనా ఒక పది రోజులు ఉండి ఇంటికి హాస్టల్ కి పోదామంటా కానీ అక్కడ ఉంటే మాత్రం ఇన్ని రోజులైనా ఉంటా అండి నేను.
అన్ని రోజులుంటే మీ ఉద్యోగం ఎవరు చేస్తారు మరి.
అక్కడ సిగ్నల్స్ రావు అందుకే మళ్ళీ నేను వచ్చేస్తా అన్నమాట.
అంతేగాని మరి జాబ్ కోసం ఎక్కడి పోయినా రెండు రోజలల్లో మళ్ళా రావాలి.
అవునవును అండి. అంటే రాబుద్ధి కాదు అక్కడ నుంచి ఎంత అయిన.
ఆ ఇప్పుడు ఏదో వర్క్ అట్ హోమ్ అని చే. సార్ ల్యాప్టాప్‌. పోయి చేసుకోవచ్చు.
అవునండి ఇప్పుడు గ్యాస్. అసలు లేవు కదాండి మా తెలిసిన వాళ్ళందరూ వా ఇంకా పండగకి నాలుగు రోజులుని వచ్చి ఇంకా వారం కూడా ఉంటున్నారాండి ఇప్పుడు.
గ్యాస్ ని ఇబ్బంది పెడతానని పల్లెటూళ్లో అయితే మంచిగా కట్టెలా పొయ్యి మీద వండుకోవచ్చు కదా అని అట్లా ఉంటాల అన్నటు.
ఆ ఇగ కంపెనీలలా. కట్టెలా పొయ్యి అంటే కష్టం లేండి ఏడు తొమ్ తొమ్మిది అంతస్తులా బిల్డింగ్ అల్లా. అందుకే వాళ్ళని పంపించేసిరూ అండి ఇగ ఐదు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని కొందరిని చెన్నై లో ఉన్న వాళ్ళని పంపించేసి మీరు మీ ఇంటి. అట్లనే జాబు చేయండిమ్మా మేము పైసలు ఇస్తాము అని అన్నారు.
ఆహా ఇంట్లోనే పని చేస్తే పైసలు ఇ.
ఆ ఇస్తారాండి వాళ్ళు మళ్ళా క. మనకి నెట్ కోసం పైసలు కూడా ఇస్తారండి ఎక్స్ట్రాగా ఐదు వందలు అట్లా.
ఆహా నెట్ కూడా పైసలు ఇస్తారా.
ఇ ఇస్తారండి ఎందుకంటే మన ఇంట్లో మనం చేసుకున్నా కూడా మన జీవితం కాకుండా ఎక్స్ట్రా బోనస్ వస్తుంది అనమాట.
మరి అవి ఇచ్చినాక జీతంలా కట్ చేస్తారా డబ్బులు.
ఆహా చెయ్యారండి ఇప్పుడు మీకు ఇరవై వేలు జీతం అనుకోండి ఆ ఇరవై వేలు అటు పోయినా కూడా ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటున్నందుకు ఇంకా మీకు బెనిఫిట్ ఒక వెయ్యి రూపాయలు ఎక్కువనే ఉంటాయి అనమాట ఇంకా. మీకు వైఫై ఉండదు కదా చె. త వాళ్ళ మా అడి. ఇక్కడ ఇట్లా ఉండదండి. ఫోన్. సరిపోదు అంటే వాళ్ళే చెప్తారు చేస్తారు.
ఆహా మన ఫోన్ కోసం ఇగ వాళ్ళకి ల్యాప్టాప్ యూజ్ చేయడానికి.
ఆ దానికి ఎక్కువ పడుతుంది కదా అండి పయ ఎక్కువ కావాలి ఇంటర్నెట్ వాళ్ళ ప్ర వాళ్ళ ఇస్తారు మాకు ఏం కాదు
అయితే మీరు ఊరిక వెళ్ళి కూడా చెసుకోవచ్చు వర్క్
కానీ అక్కడ సిగ్నల్ ఉండదు కదాండి కరెంట్ ఎప్పుడు వస్తుందో పో కరెంట్ ఉంటేనే వస్తుద అనమాట మళ్ళ వైఫై కూడా
ఆ అవును ఇప్పుడు ఎండాకాలం అయితే ఊర్లల్లో కరెంట్ ఉండదంటే కదండి
అవునండి అసలు కరెంట్ ఉండదు మా తాత వాళ్ళ ఇంట్లలో ఎప్పుడైనా చెట్లు ఎగిరి అంటే ఎగిరిపోతున్నాయి అని అనిపిస్తే మళ్ళా కరెంట్ తీస్తాడు వాడు చాలా సేపు
అంటే కొంచెం చల్లగా గాలులు అట్లు వస్తే కరెంట్ కట్ చేస్తుంరూ
అవునవునండి చాలా సేపు పోతుందండి కరెంట్ అయితే అయితే దీపాలు పెట్టుకొని చదువుకోవాలి ఒక్కొక్కసారి అయితే
ఆ పోట్లేద అనిపిస్తాంది
ఆ ఇప్పుడు పోతలే గాని నేను చిన్నప్పుడు అయితే దీపం పెట్టుకొని ఏబిసిడిల్ రాసేదండి
అయ్య అవునా అండి
ఆ అట్లా చదువుకునేదాన్ని అండి నేను చిన్నప్పుడు
ఆ మీరు అట్లా చదువుకోని కూడా గ్రేట్ జాబ్ తెచ్చుకున్నారంటే
సరే అండి మరి మా అమ్మగారు పిలుస్తున్నారు నన్ను
సరే అండి థ్యాంక్ యూ అం